హా అన్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాన్నారా?
ఆ బాన్నామండి ఏం చేస్తున్నారండి?
ఏం చేయత్తలేదండి అలాగా థింకింగ్ అండి లైక్ అలా అలా కూర్చొని ఉన్నా అండి
ఇంకేంటి ఏ లేదండి నేను కూడా ఖాళీగా ఉన్నాను
ఉమ్ తిన్నా అండి
ఆ తిన్నామండి మీరండి?
ఆ తిన్నామండి
ఉమ్ ఏం తిన్నారండి?
ఆ దోసెలండి ఎంగ్ ఆ మీరెం తిన్నారండి?
మేము ఉప్మా తిన్నామండి
ఉప్మా నైస్ అండి
హ్ము్ ఇంకేంటండి విశేషాలు ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్య బయటికి
ఉమ్ ఇప్పుడైతే ఏమెల్లేదండి ప్రజెంట్ అయితే ఈ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫ్రెండ్స్ తో ట్రిప్ పోయినా అండి లైక్ గుడికే అండి టెంపుల్ కి తిరు తిరుమల దేవస్థానం ఐడియా ఉందా?
తిరుమల దేవస్థానం విన్నానండి నేనైతే తిరుపతి గురించి
అవును
ఉమ్
అదే నా క్రికెట్ ఉమ్ అక్కడికే వెళ్ళానండి ఫ్రెండ్సో అలాగా సరదాగా
ఆహా ఎలా ఉంనిందండి ట్రిప్ అసలు మీకు తిరుపతి తిరుపతిలో
తిరుపతిలో ఆ అది అలా అది చాలా బాగుందండి అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళాం కదా లై మేము ఐదుగురం ఆరుగురం వెల్లాం దాని గురిం వచ్చి చెప్పాలంటే లైక్ మేము ప్చ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా జర్నీ మేము అనుకున్నాం మేము అనుకున్నాం ఒక వారం ముందలే అనుకున్నాం గుడికి వెళ్దామని అనుకోని అప్ అప్పటికప్పుడు వస్తాన్నారు ఫ్రెండ్స్ కూడా వస్తాన్నారు గుడికి కదా
ఆ అవున్లేండి
ఉమ్ గో అంటే తిరుమ లా తిరుపతి దేవస్థానం నుండి అరుణాచలం కూడా అనుకున్నాం
ఓ అరుణాచలం కూడా చాలా మంచి ప్లేస్ కదండి
ఆ అవునండి అంటే లైక్ హ్మ్ చాలా మంచిది ఉన్నారు మా పేరెంట్స్ కూడా సో వెళ్ళాలి ఇంకా అరుణాచలం కూడా తిరుపతి నుంచి అరుణాచలం ఆ రెండు ప్లేసెస్ కవర్ చేసాం ఒకేసారి ఆ అనుకున్నాం ఒక వారం ముందే అనుకున్నాం మొత్తం మొత్తం అంటే లైక్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ కదా ఫ్రెండ్సే కాబట్టి ఇంకా ఎమ్మటేమ్మటే అనుకొని ఫ్రైడే నైట్ అలా బయలుదేరి
హ్మ్
హ్మ్ మార్నింగ్ సాటర్డే మార్నింగ్ కల్లా మనం తిరుపతి చేరుకొని అక్కడ అలిపిరిమెట్లని ఉంటాయండి
ఓ అక్కడ రెండు మెట్లు ఉంటాయి కదండి ఒకటి శ్రీవారి మెట్ మెట్లు అని చెప్పి ఒకటి అలి అలిపిరి మెట్లు అని చెప్పి
అవును అవునండి కానీ మేము ఎక్కువ అలిపిరమెట్లే ప్రిఫర్ చేస్తాం అలా అయితే ఎప్పుడన్నా అలిపిరి మెట్లే ప్రిఫర్ చేస్తాం
ఏమండి అట్లా స్పెషల్ ఏంటి నాకు ఈ రెండు దారుల గురించి తెలిదండి
అవునా అండి అలి పెరు అవునా అలి పెరిమిట్లు అంటావండి లైక్ స్పెషల్ అని ఏం లేదు ఇప్పుడు శ్రీవారి మెట్ల అనుకో స్ట్రైట్ గా ఉంటాయి లైక్ మధ్యలో మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు లైక్ కూర్చోడానికి గాని నడవడాని కానీ ఇదను గానే ఉండాలి మీ శ్రీవారి మెట్లు
ఊహూ
అదే అలిపిరి మెట్లనుకో మధ్యలో నడవడానికి కూడా టైం ఉంటాది లైక్ చాలా ఉంటాయి లైక్ కూర్చోడానికి గాని నడవడానికి కానీ లైక్ మధ్యలో వ్యూస్ గానీ చాలా బాగుంటాయి
ఊహూ అదే అండి దాంట్లో డిఫరెన్సు యాక్చువల్ గా అయితే నేను అనుకున్నాను అలిపిరిమెట్లు చాలా ఎక్కువ ఉంటాయి శ్రీవారి మెట్లు చ కొంచెం తక్కువ ఉంటాయి అని చెప్పి విన్నానండి ఇది వేరే వాళ్ళు చెప్పి నండి
అది ఆ అది తెలు అది తెలుసుగానండి కానీ ఇప్పుడు మా
ఫ్రెండ్స్ తో పోయేటప్పుడు కొంచెం ఎక్కువ డిస్టాన్స్ ఉంటేనే బాగుంటాదిలేండి
హ్మ్ అవునండి అంటే మాట్లాడుకుంటూ ఇంకా ఇంకొక వెయ్యి మెట్లు ఉన్నా పర్లేదు అనుకుంట
ఆ అదైతే నిజమేనండి
హ్మ్ అదే ఇంకా అలాగా దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ పట్టిందండి
ఊహూ
ఇక్కడకి అలాగ మంచిగా కోనేరు ఉంటదండి పైన వెళ్లంగానే
ఆ
అడుగు పెట్టంగానే ఆ ప్రశాంతత అసలు తిరుపతి తిరుపతి తిరుపతిలో ఉన్న ప్రశాంతత ఇంకెక్కడ ఉండదండి
అవునాండి కోనేరు కోనేరు ఎక్కడ అండి అది కోనేరు
లైక్ వరాహస్వామి గుడి వెనకాల ఉంటదండి లైక్ ఆ ఇప్పుడు మన గోపురం ఉంటది కదా తిరుమల గోపురం పక్కనే ఉంటది లైక్ గుడి గుడి పక్కనే ఆ గుడి పక్కనే ఉంటది కొనేరు ఆ ఎప్పు ఎప్పుడు వెళ్ళినా అక్కడ మేము అక్కడే స్నానం చేస్తాం అక్కడ స్నానం చేస్తే మంచిదని అంటే మా తాతగారు వాళ్ళు చెప్తారు సో ఇంకా మా ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడికి అక్కడికి వెళ్ళిపోయా
మ్ హు పైన కొండలు కొండ పైనా ఏమేమి చూసినారండి మీరు అసలు
కొండపైన లైక్ జపాలి జపాలి పాప వినాశనం ఉంటాయండి అంటే వంద రూపాయలు ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు ఒక మూడు నాలుగు ప్లేస్లకి
అవునండి అక్కడ స్వామి వాళ్ళవి వెహికల్స్ ఉంటాయి కదండి
మ్
ఆ ఆ అదే విన్నానండి నేను అక్కడ స్వామి వే కొన్ని వెహికల్స్ తిరుగుతా ఉంటాయి అందులో మనలాంటి భక్తులు ఎవరన్నా వెళ్తే ప్రతి ప్లేస్ ని చూపిస్తారు అని చెప్పి
అవును అవునండి చూపిస్తారు కానీ బాగుంటయండి ప్లేస్ జపాలి జపాలి అనేది కూడా చాలా బాగుంటది అంటే మస్ట్ విజిటబుల్ ప్లేస్ మ్ పాప వి నాశనం కూడా ఓకే బట్ మేము విజిట్ చేయలేదు అది
అవునా
ఆ
ఇంకా అండి
పా ఆ పాప వినాశనం అంటే ఇది జలపాతం బా లైక్ వాటర్ ఫాల్స్ ఓకే అండి చేసాం చేసాం మండి అదికూడా ఆ లైక్ పేరు నేను మర్చిపో యను ఒక ఫోర్ మంత్స్ అయింది కదా
అవునులేండి కదండి కొండ కింద ఎక్కడికి కొండ కింద కూడా కొన్ని దేవుళ్ళు ఉన్నాయి కదండి అక్కడికేళ్ళలేదా
ఇంకా ఫ్రెండ్స్ తో కదండి ఓన్లీ తిరుపతి అరుణాచలం అనుకున్నాము ఇంకా అవన్నీ చూసేసరికి టైం అయిపోతది అంటే అందరూ లీవ్స్ పెట్టి వచ్చారు ఫ్రెండ్స్ అందరు
అది నిజమేలేండి మనకి సెలవులు దొరకాలంటే చాలా కష్టమైతాది
ఆడ ఎం ఒక ట్వంటీ వన్ ఆర్స్ పట్టిందండి దర్శ
వామ్మో చాలా కష్టం కదండి అంతసేపు అంటే
ఆ ట్వంటీ టూ అవర్స్ పట్టింది దగ్గర దగ్గర ఇంకా లైన్ లోనే ఇంకా అలాగా ఫ్రెండ్స్ తో కదా టైమ్ అలా
గడిచిపోయి ఉంటుంది నిజమేనండి ఫ్రెండ్స్ తో వెళ్తే టైం అస్సలు కనపడదు
అసలు ట్వంటీ టూ అవర్స్ ఉన్నట్టు కూడా మాకు తెలి తెలిదా ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా పక్కన అలాగా అంతసేపు ఉండి అలా దేవుని చూస్తే అంటే అవి గూస్ బంప్స్ వస్తాయి అలాగా చూసే టెన్ సెకండ్స్ అయినా గూస్
అవునండి ఆ షెడ్లల్లో నేను విన్నాను అక్కడ షెడ్స్ లేకేసేస్ తారు ఇఫ్ ఇన్ కేస్ ఆ మనకి ముందర బ భక్తులు పొయ్యే టైం లో అని చెప్పి అక్కడే అక్కడికేనండి మిమ్మల్ని వేసిండేది
ఆ అవునండి దగ్గర దగ్గర మమ్మల్ని ఒక ఎనిమిది తొమ్మిది గంట లుంచారు దాంట్లోనే ఆ అలోనే ఎనిమిది తొమ్మిది గంటలు ఉంచారు ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు మనకి ఎలాంటివేమి ఉండవు లైక్ ఆ ఫుడ్స్ ప్రొవైడ్ చేస వాష్రూమ్స్ పరంగా ఆ
కానీ అండి అవైలబిలిటీ ఉంటాయి అన్నీ ప్రతీది ఓకే అండి మ్మ్ అయినా అయినా కానీ స్వామి దర్శనం చెయాలంటే అదృష్టం ఉండాలి కదండి
ఆ అవునండి ఎంతైనా మరి మరి అందుకే కదండి ఏడుకొండలు ఎక్కి వెళ్తాం అదృష్టం ఉండాలి లేకపో మళ్ళీ అది అవ్వంగానే అది అవ్వంగానే ఒక ఫైవ్ మినిట్ చూసామా గూస్బోంబ్స్ కన్ల ఆ ఆ కంటి నీ వచ్చి ఆనంద బాష్పాలు లైక్ ఆ ఆ చూడంగానే ఆ స్వామి దగ్గరనే ఆ ఆనంద బాష్పాలు లైక్ అలా వస్తాయి ఇంకా ఆ గుడి సరౌండింగ్స్ మొత్తం లైక్ ఆ పీస్ ఉంటది అంటే ఇక్కడే ఉండిపోవచ్చు ఇలాగ ఇప్పుడు ఉన్న ఒక టెన్ డేస్ కాదు వన్ వన్ ఇయర్ మా వన్ ఇయర్ అయినా ఉండిపోవచ్చు ఇలానే
అన్ని నా ఫీలింగ్ అది అది నిజమే అండి కాదండి మీరు మెట్లు ఎక్కే టైమ్ లో నేను విన్నాను కొన్ని జంతువులు కన కనపడతాయి అని చెప్పి అవి మీరు చూసారా అండి మెట్లు ఎక్కే టై లో
చూసా అండి చెప్ప అంటే కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి అక్కడ ఉంటాయి లైక్ జింకలు గాని వాటిని ఏమన్ దుప్పులు ఉడతలు ఆ చాలా ఉంటాయండి అలా
చానా
మధ్య మ మధ్యలో పులులు ఆ మా ఆ అది నైట్ పూట వెళ్తే పులులు కూడా కొంచెం అది ప్రికాషన్స్ తీసుకోమంటారండి
ఆహా నైట్ టైమ్స్ మాకు తెలిసినంత వరకు కొండను ఎక్కడినియ్యారనుకుంట కదండి
ఆ ఎక్కిస్తారండి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ నీ టూ హండ్రెడ్ మెంబర్స్ ని గుంపులు గుంపులుగా పంపిస్తారు
ఉహు నైట్ టైమ్స్ క్లోజ్ చేయరా అండి ఓకే అండి నా నేను అనుకున్నాను సిక్స్ ఓ క్లాక్ తర్వాత క్లోజ్ చేస్తారు అని చెప్ స్పెన్
అవునా అలా ఏం లేదండి అంటే గుంపులు గుంపులుగా పంపిస్తారు అలా పోలీసులు ఉంటారు మధ్య మధ్యలో
కానీ అక్కడ మధ్యలో మళ్ళీ వీళ్ళు చిరుతిండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి
ఆ ఆ దగ్గర ఎవ్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటారు దగ్గర దగ్గర
ఆ అదే అండి మధ్యలో ఆ స్నాక్స్ తినుకుంటా ఫ్రెండ్స్తోనడుచుకుంటా పక్కన ఉండే ప్రదేశాలన్నీ చూసుకుంటా అనిమల్స్ వస్తా ఉం
మ్యాంగో అది అవి ఉంటదండి సూపర్ అసలు ఎప్పుడైనా వెళ్తే అది మాత్రం
మిస్ అవ్వకూడదండి హుమ్ ఖచ్చితంగా అండి తింటాను నేను ఈసారి ప్లాన్ చేయాలండి మేము కూడా తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంతవరకు నేను ఎప్పుడు వెల్లలేదు మీరు చెప్తూ ఉంటే ప్రతిదీ అంటే నేను విన్నాను ఇంతకు ముందు కూడా తి తిరుపతి గురించి మరి తర్వాత మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నానండి
అదే అండి అదే అదే కింద కూడా ఉంటాయి తిరుమల దగ్గర అంటే లైక్ తిరుపతి దగ్గర కూడా కింద కూడా ప్లేసెస్ ఉంటాయండి విజిట్ చెయ్యండి
ఆ ఖచ్చితంగా అండి
అదే అండి పైన కూడా లైక్ ఉండయి అంటే టూ డేస్ టూ డేస్ అనుకోండి వన్ డే వన్ డే మొత్తం తిరుమల కింద మొత్తం తిరుపతి పాప వినాశనం జపాలి అన్నీ కవర్ చేసుకు
హుమ్ సరే అండి ఇంకేంటండి విశేషాలు
ఏముందండి
చెప్పాలండి ఇంకేం లేవండి సరే అండి నాకైతే కన మీరు చెప్తూ ఉంటే తిరుపతికెళ్ళాలనిపిస్తుంది
అవునా సరే ట్రై చేయండి విజిట్ చేయండి ఖాళీ దొరికినప్పుడు
ఓకే అండి సరే అండి మరి హుమ్ బాయ్ అండి